హలో
హలో హాయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నారు
ఏమి లేదండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ
ఇంకా లేదు మేము అట్లా బయట వెళ్తున్నాం లేదు లేదు
అవునా త్రి అయితుంది కదా అండి
మీర్ తిన్నారా
ఆ తిన్నామండి వకా
తినాలి గా ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళీ తంటా
అవునా క్లీన్ చేసారా అండి వాల్
ఆ ఆ మార్నింగ్ చేసినాంటే ఎట్లా
చికెన్ చేసార
ఆ తెల్ మి పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లలు పడుకున్నారండి ఒక పాప ప చిన్నామ పడుకుంటది కానీ పెద్దమా అస్సలు పడుకోదండి
అవునా
పెద్దామ అస్సలు పనుకోదు పాప తోల్తుంద మీ
లేదు లేదు మా అమ్మ వాళ్ళ దగ్గర ఇడ్సి పెట్టినా
అవునా అదే ఈ ఎండకు తీసుకోపోకండి బయటకి అవును
అదే నేను కూడా కష్టం అని ఇంకా ఆయన అక్కడనే మా అమ్మ దగ్గర ఇడ్సి పెట్టి వెళ్తున్నా హమ్ మా తమ్ముని కొంచెం బాలేదు చెయ్ ఇరిగింది హుమ్ ఆ ఇగ అందుకే చూడ్డాన్కనే నేను మా అక్కలన్ గిట్ల కొంచం కలిసి ఎళ్తున్న ఆ కింద పడే ఇరగొట్ కుండు హుమ్ బాబాయ్
అతనా ఆహా
ఆహ లేదు చిన్నోడే ఒక టె లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయ్ అంతే ఆడుకుంటా ఆడుకుంటా అది వచ్చి వాడు వాని పర్వి వాటి మీద వాడు పోయేసరికి బలంగా పడ్డాడు చెయ్యి మీ బోన్ అనేది ఏ ఇరిగిన్ ది మనం చేతులకి గాజులేసుకుంటాం చూడండి ఆ
అవునా అయ్యో మా పాప కూడా మొన్న పిల్లల్ని అసలు ఎప్పుడూ బయటికి పంపియ్యనండి నేను పిల్లలు ఆడుకుంటరని అంటే నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా మా మమ్మీ వేరే షా అది హాస్పిటెల్ కి వెళ్ళింది సిటీకి ఇంగెప్పుడుగానీ ఒకళ్ళు పట్టుకుంటే ఒకరు వర్క్ చేసుకున్నది అది రోజు ఈవనింగ్ ఎందుకో నేను వర్క్ చేసుకుంటున్నా ఎప్పుడూ గాని బయటికి పంపిచ్చను మా డాడు తో చ్చాను మా డాడీ అక్కడ వేరే స్కూల్ ఉంటది అక్కడ వదిలి పెట్టేసి వొచ్చిండు అక్కడ పిల్లలు ఆడుకుంటుర్రంటే రోజూ ఇచ్ ఇంటికొచ్చే వాళ్ళున్ వాళ్ళు అక్కడే ఆడుకుంటున్నారంటే సరే ఆడు కుంటాది కదా అని వదిలేసి వచ్చిండంటా మరి అక్కడ పిల్లలు వాళ్ళు ఈ ఊరోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎట్లా దక్కాలి ఎట్లా ఎక్కా రోజూ ఎక్కే వాళ్ళకి గోడ గోడ ఎక్కి దూకిందమో ఆ క్కడ పట్టలు పెట్టు కున్న డెస్ లో అది కింద పడిందేమో నైన్ నొప్పి వెడ్ తుందంటే నేను లైట్ తీసుకున్నా ప్చ్ మా మమ్మీ క్కూడా బ్యాయ్
ఆ
నెక్ షోల్డర్ పైనే వస్తుందనే పోయింది అయితే ఆమె రాస్ కుంటుంటే నాకు కూడా నొప్పి పెడుతుంది అమ్మమ్మా నాకు నొప్పి పెడుతుంది రాయవా అంటే ఏ ఇది ఎందుకు రా అమ్మమ్మది ఎక్కువ హెవీ ది ఉంటది కదా పిల్లలకి రాయరు అని చెప్పా కానీ మార్ నైటే రాస్తా అయిపో త్రీ టైమ్స్ అన్నది మార్నింగ్ వరకు మస్తు వాసింది ఇక నడుస్తలేదు బెడ్ మీద నుంచి లేచి పడుకుంది నైట్ పడుకుంది ఇంకా మార్నింగ్ లేస్తలేదు ఇక నాకు మస్తు భయమైంది ఇంక ఆ రోజు శని జయంతి అని నేను టెంపుల్ పోదా ఈమె లేసు సెవెన్ తర్టీకీ లేసి చూస్తే అసలు నడు నడుస్తలేదు నాక్ ఇక టెన్షన్ స్టార్ట్ అయింది ముట్టుకొనిస్తలేదు నడవ నడస్తలేదు ఇక అయిపోయింది మరి ఏదో ఇరిగినట్టే ఉంది ఉందని ఇంక నాకు టెక్షన్ అయింది ఇంక పోదామంటే చిన్న పాప ఆగుతలేదు పెద్ద పాప ఆగుతలేదు ఇక చిన్నగా ఆమను చిన్నగా పట్టుకొచ్చి వాష్రూమ్ తీసుకపోయి మళ్ళీ సా సానం పోయసి చిన్నగా కాలు దూరంగా పెట్టి ఇక చిన్నగా ఏసినా అయినా కూడా కాంప్లిఫామ్స్ సిరం పోసిన అయినా తగ్గట్లేదు ఒక టూ త్రీ వ సూష్ణా అంటే డాక్టర్ అంటే ఆర్ ఎం పి చేస్తే కాంబ్లి ఫామ్ పొయ్యి య్యి ఆ తక్క పోతేనే తీస్ కెల్లండి అని అన్నడు ఆయనే సి ఈ అన్నట్టు ఈ ఐ కే పీ ల రై వారవ్ అవి చూసుకుంటుండట నేను లేదండి మీ ఊరికి రాలేదు వేరే ఊ నుం చొస్తాడు మాకు రోజూ నేను లేను ఇట్లా సీరప్ పొయ్యున్న టే సరే అని ఏం చేసినా ఇగ స్థానం అయితే పోదు సరే ఆయన దగ్గరికన్నా తీసుకపోతే నాకీ క టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇగ తీసుకో పోయి చూపెట్టినా ఇట్లా అయ్యిందంకులు ఇట్లా పట్టుకుం టే ఏం నొప్పి అనిపిస్తాయి ఇఖ నడవాలంటే నడుస్తలేదు ఒకళ్ళు సపోర్ట్ ఉంటేనే నడుస్తాంది వస్తు భయమయ్యింది ఇగ ఆయనుండి కూడా ఎందుకో నాకు డౌట్ అనిపిస్తా ఉంది ఆ బోన్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకపోండి అని అన్నాడు ఇగ నాకు అక్కడనే భయం అయ్యింది
గదే ఏమైంది
ఏంలేదు అన్నా కానింగ్ ఏం రాసా స్కానింగ్ రాసిండ్ ఆయనే
ఆ అదే స్కానింగ్ అయితేనే తెలుస్తది
స్కానింగ్ తీస్తే ఏం లేదు కాని ఆమె వచ్చాము ఎక్కువ పెయిన్ పట్ట టట్టుంది పెద్దప్పుడే ఏమంటే సిరప్ బోస్ట్ తగ్గేది కావచ్చు మీరు చూసుకోలేదంటే ఏమన్నారంటే డైట్ నార్మల్ గా పిల్లలు అంటారు కదా అని అనుకున్నాను సార్ అంటే లేదు ఈ సిరప్ ను ఇంకో త్రీ సి ఓషా సిరప్ కరెక్ట్ అయమ్మా ఇంకా రెండు సిరప్లు తాగితే కూడా తగ్గకపోతే మళ్ళీ ఫైవ్ డేస్కి రండి లేదు అంటే వన్ మంత్ కూడా రండి మీకేమన్నా డౌట్ంటే అని చెప్పి ఇంకా ఆ రోజు ఒక ఫోర్, ఫైవ్ టైమ్స్ సిరప్ పోసి పోసి సెకండ్ టూ డేస్ లో తగ్గింది అసలు నడిస్తే నడవనే నడవలే నాకు ఇంకా మస్తు భయమైంది ఆ రోజు నుంచి ఇక బయటకి పంపించలే మనిషి ఉంటేనే బయటికి ఆరోజు కూడా అసలు ఎప్పుడు పంపియను ఇంక మా మమ్మీ లేదు ఇంక పా సరే మా డాడీ పనిమీది వస్తాడు ఆయన కూడా ఎప్పుడు వదిలి పెట్టడు ఎందుకు ఆయన కూడా అదే రోజు పెట్టిండు
అనుకుంటామ్ వాళ్ళే ఆడుకుంటార్లే పిల్లల్ తోటి అని అనుకుంటా
ఆ రోజు మస్తు భయమైంది
కష్టం పిల్లల్ని ఎటు పంపాలన్నా
ఆ వాళ్ళకేమో అల్వా తప్పదు కదా రోజు జు వాల్ యొక్క పాల్ పోయేది కాబట్టి పిల్లలు స్కూల్ కు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి రోజు అలవాటు హై స్కూల్ కాబట్టి విలేజ్ స్కూల్కి వెళ్తారు వాళ్ళు
చూసావా
ఆ మళ్ళీ ఈమెకు తెల్వదు కదా ఎప్పుడు అట్లా పోలే ఎప్పుడు అట్లా ఆడుకోలే ఇంట్లో నుంచి చ్ పోయి ఆ మనిషి ఉంటేనే ఆడుకునేది ఇంకా అట్లా అయిపోయ ఏమై ఆ రోజు నుంచి అనిపించిందా ఇంకా ఇంకొక టూ ఇయర్స్ ఇవన్ కనపెట్టుకుంటూ ఉండాల
అంతే ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చిందా ఇంకా ఫైవ్, సిక్స్ ఇయర్స్
ఆ ఇప్పుడు ఫోర్ కంప్లీట్ అయినాయ్ ఇంకొ ఇప్పుడు ఫైవ్ పడ్ ఉంటాయి కానీ ఇంక ఫైవ్ కూడా కంప్లీట్ కావాలి అందుకే అంటారు ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను స్కూల్ పంపియండని
అదే
ఇప్పుడు స్కూలుకు పంపియ్యాలన్నా కూడా అదే అయితున్నది స్కులుకు పంపిస్తే కూడా తన బాక్స్ తను తెచ్చుకోలేదు ఒక్కొక్కసారి మర్చిపోతది ఇయమ ఏడుస్ తది ఇగ ఆరోజు నైట్ అంతా బుక్స్ మర్చు
ఆయమ్మలు పెడతారు కదా ఆళ్లు మర్చిపోయిన కూడా ఆయమ్మలు చూసి పెడతనే ఉండాలి
ఆమె శిశు మందుస్ లు ఈమే కొంచెం అట్లట్ అట్లనే ఉంటది ఆమె
అవును ఎందుకంటే మన పిల్లలు ఎట్లాగైనా తెచ్చుకోరు మర్చిపోతారు వాలొచ్చి పెడతారు మర్చిపోకుండా అన్ని వాళ్ళే సెట్ చేయాలే
అవునవును అట్లనే అయితే కాని ఇంగ మేము స్కూల్ దగ్గరే కాబట్టి ఆమె ఆయమ్మకి ఇక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇచ్చేది ఇక ఏం చేయాల వీళ్ళు మర్చిపోతారని అందరికి ఒకటే ఆయమయితే ఆమె గుడ చూస్ పోలే గదా
హావ అట్లుంటే కష్టం ఒక్క ఆయమ్మ అంటే ఇప్పుడు ఆయే మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఒక క్లాస్ కిద్దరు ఆయమ్మలు ఉంటరు
ఆ అట్లా ఉంటే ఏం కాదు వీళ్ళకి అట్లకాదు, ఆ మేము ఇగ టీచర్లకు తెలవకుంట ఇచ్చినాము ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు గ దా మోషన్ బోయిన సరే మనకొంచెం చూసుకుంటారు, మళ్ళీ మనకు పిల్లలు కొంచెం ఏదైనా వామ్తింగ్ వచ్చినా చూసుకోరు. ఒకటే అయ్యేసరికి మొత్తం పనే జూసుకొని చేయడం అంటే ఇబ్బంది కదా ఆమె కానీ పెట్టినాం.
వాల్లే పెట్టుకోవాలి ప్లేయర్స్
ఆ ఇగ ఆమె మాయిఅని చెప్తే ఇక పక్కకన్నా పెట్టేది, మేం ఫోన్ జేసి అన్న చెప్పేది ఇట్లా రాంగనే ఫోన్ జేసిర్రామెకి ఇట్లా మర్చిపోయింది ఆయమ్మ అంటే తీసి పక్కకు పెట్తది ఇగ, ఇప్పుడు కూడా స్కూల్ కూడా వేరే చేంజ్ అవుతు తున్నా అదే టైమ్ అయితది హలో
వాళ్ చూస్
ఆ ఆయమ్మలు చూసుకుంటే ఏం గాదు ఆ దొరికిందా ఆ థ్యాంక్, సర్లే వెళ్తా ఆ అండి
వంట ఏం చేసిర్రు
వంకాయ్ కర్రీ చేసినాం అండి
బాయ్
ఆ ఒక గంటె మళ్ళ వేసినాం కాబట్టి పిల్లలు కొంచెం మ్యాంగో చట్నీ కావాలంటే అది పెట్టాం
మామిడికాయ పచ్చడి పెట్టిర్రా లేకపోతే పండు మామిడికాయలు తీసుకుని పెట్టిర్రా
పచ్చడే పెట్టామండి ఇక అవ్వన్నీ కాదు
ఆ పెద్ద పచ్చడా
ఆ మీరు అట్ల పెడతారా
ఇప్పుడే దొరకకపోతే అప్పుడు చట్నీలేకి కావాలనుకుంటే మనం మ్యాంగో బుజ్జు తీసి పెడ్తాం కదా అట్లా అనుకుంటాన్న నేను పండు మామిడికాయలు కు జ్యూస్ పెడుతాం కదా చెట్నీ దోశలకీ, పూరీ కి పెడత నేనోక్కొసారి పిల్లలకి
ఆహా మేము అట్ల పెట్టం అదే ఈ సీజాన్ అసల్ పెట్ ట్టము కాకపోతే ఇప్పుడు అది కొత్తగా పెట్టింది కాబట్టి పిల్లలలకు పెడుతున్నాం కానీ ఆమె పెడితే రోజు అదే తింటది.
అది తీయాలిగా కాయలు మామిడికాయ గుజ్జు ఎందుకో స్వీట్ ఉనాయ్ సమ్మర్ లో బాగా దొరుకుతాయి తర్వాత దొరకవ్
ఆ ఇప్పుడు బాగా తింటునామాయి ఎప్పుడైనా ఆమె చెక్కిస్ ఇష్టమే ఆమెకి అంటే ఒక్కటే రోజు టూ డేస్ లో ఉన్న ప్పుడు చెక్కి అట్లాంటే ఎప్పుడప్పుడు టూ వన్ వీక్ టూ డేస్ ఉండేది పెడత ఏ సీజన్ లో ఆ చెక్ ని కంపల్సరీ పెడత ఒక వన్ వీక్ అయినా తినడానికి మరీ హెవీగా పెట్టను కొంచెం హెవీగా పెడతే మళ్ళ అవి స్టోర్ ఇదంతా ఆయిల్ అంత స్టోర్ అయి తే నాకు నచ్చదు ఫ్రెష్ గా కొంచమే పెడత
హ్మ్మ్ హ్మ్మ్ మా అబ్బాయి కూడా
ఇట్లా అని హా
ఇడ్లీ కన్నా ఎక్కువ చట్నీ తింటాడు హ్మ్మ్ హ్మ్మ్ ఆ ఎంత అంటే అంత ఎంతుంటే అంత చెట్నీ అది ఇడ్లీ అయిపోయింది అనుకో చేట్నీ తింటాడు
అవునా
ఆ పల్లె చెట్నే కావాలి మళ్ళా వేరే ఏ చట్నీ తినడు
అవునా మే వాళ్లకు అర్థం కాక వాళ్ళు చేసేది ఇంకా అబ్బాయిలకు అసలుకే అమ్మాయిల కన్నా కిచెన్ లోకి అటు ఇటు వస్తారు కానీ లైఫ్ లో తర్వాత ఎప్పుడో వాళ్ళకు అవసరం అయినప్పుడు అడుగుతారు కద
నను చెప్పినా సరే నువ్వు చెయి నువ్ జై జై అంటడు
ఆహా మేము దోసకాయ పచ్చిడి ఉసిరికాయ టమోటో ఇవన్నీ డైలీ చేస్తాం కదా ఇక రైస్లోకి కర్రీలోకి సపరేట్గా కొంచెం తీసి వేరే చేస్త కొంచెం వాటర్ పర్సంటేజ్ ఏ ఉంటా
హా తెచ్చి జాడీలో పెట్టినా ఇ జాడీలో జాడ కొంత తెచ్చి పెట్టి కొంచం ఎక్కువ వేసుకొచ్చుకున్నా స్టోరేజ్ అంటే ఏ అ మన స్టరేజ
ఆ ఆ అదే అంటున్న అంటే తినొద్దు అంటున్నా స్టోరజ్ పెట్టుకొని కానీ ఇ తప్పదు మనకు అది ఇష్టం ఉన్నప్పుడు
పెట్టలేం మనం
అవును హమ్ డి సరే అండి సరే అండి ఆ బాయ్ ఆ బ